హా
ఆ
తిన్నావా వంశీ
టాపిక్ డివైడ్ చేయకు వంశీ నెన్ ఇంకో పది నింశాల్ ఇదే మడత
ఎందుకు వంశీ క్లాస్ లో నన్ను జూస్ నవ్వుకుంది మీరు ముగ్గురు.
మేం కావాలనే జేసాం చూసి నవ్వుర బాగుంటది అని చెప్పా.
నిజం జేప్పు.
నేను అదే అంట చూసి నవ్వురా ఫీలవుతారు. కావలన్ ముగ్గురున్నారు ఇంకా నిన్ను నేనేమంటా రోష్ని నిన్ను నేనేమంటా చేప్పు కాద్ ఓరయ్ శశి నేనేమన్నా శశి రోష్నీ చూస్ నవమని చెప్పన్ అంతే గదా అ నేన్ నిన్నేమంటా రోష్నీ ఉర్కే ని మోహం చూస్ నవ్వితే నువ్ ఫీల్ అవ్తవ్ అదే అ అ ఆరవమక
నవ్వితే నేన్ ఎందుక్ ఫీల్ అవుతాను
ఆమె బండ్ల ఏమన్న జూస్తావని
అబ్బా ఎవరితో అన్లా
ఆ ములే చూడకె అన్నవ్ గద అన్నావ్ అంటే
ఆ హ
రోష్ని మాకు కొన్ని ఎక్సపెక్టషన్స్ ఉంటయ్. మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయ్. మాక్ కొన్ని ఉంటాయ్ మర్ర ఈ టాపిక్ తెవద్దు ఓకేనా ఆ టాపిక్ మాట్లాడ్ నువ్వు ముఖ్యంగా నీ విషయలైనా చాలా ఉన్నయ్ నువ్ ఎమైన అనుకో నిజం నువ్వేమైననుకో నాక్ నీ గురించి చాలా ఉన్నాయ్
ఎందుక్ వంశీ
అంతే
ఆ రోజుడ్ ఆ రోజ్ దాకా బతుకుంట ఆ రోజ్ చూద్దాంలే వంశీ
ఆహ అబ్బబ్బబ్బబ్బ మా అవ్వ కన్నా గోరంగా మాట్లాడతావ్ నువ్వు
అదే గదా బతికి బట్ట కడతే అప్పుడు చూద్దాం
ఏమ! ! ! ! ! ! ! ! ! ! ఎవర్ తో అయినా
సాయిరాం
నివుంటే మార్తా బతుకుంటే సుద్దంలే అబ్బ ఏం ఏమ్మా వయసైపోయింది. ఏమన్న తొంభై ఎనమిది తొంభై తొమ్మిది వెేళ్ళు ఉన్నామా మాటలు మర్యాదగా రావాల్సి నాకన్నా పెద్దద ఏన్నావ్
నీకంటే వద్దాన్ని గ వంశీ
పెద్దాని గా మాటల్ రావు మాటల్ మల్ల నువ్ నాకన్నా చిన్నదానిలా మాట్లాడతావ్ బతుకుంటే ఏంది రోష్ని
ఏమన్నా వంశీ
రోష్ని మల్లి అదే ఉండదు రోష్ని నువ్ ఆ రోజ్ నువ్ నువ్వా బై మిస్టేక్ గ నాక్ బస్ ఎక్కినవనుకో నేన్ ఆ రోడ్ లోనే చీప్ స్టేశన్ పొత్ కేసు పెట్నా
వంశీ నిక్ దండం పెడతానరా నమ్మండి
అక్కడ నేన్ బండ్లో వేసుకు చూసానా జమ్మని మిడ్లేదు లక్కంపోత నేనైతే అరె కడం పెట్ బస్సె ఎకినామా దిగినామా ఆ నైట్ కేక్ అస్తద్ కేక్ అస్తే కోపించుకున్నావా పంతెం లేస్ వచ్చినవ పోయినావా ఇట్టనే ఉండు మరి అదే నువ్వు మీ అమ్మ అ ఏంది ముగు నిక్ మంచిగ్ చేప్ప పనుందండి రోజ్ మిమ్మల్ని అడుగుతమా మ తింటావా పన్డుకుంటామనే
అవును మామ్మ పంపించింది కాబట్టే కడుపుకోచ్చినావా
పోన్ రోజ్ అడుగుతున్నామా మర్ర్యాధే ఉండదు అ మోన్ మి అమ్మ చెప్పినట్టు పోయ్ కేక్ కట్ చేస్నావా మి అమ్మక్ చెప్పుకోండి మీ అమ్మక్ మ మీ అమ్మక్ చెప్ప్ ఫోన్ చేసి ఆశాకి ఒట్టేస్ చెప్పు అ ఒట్టేస్ చెప్పు కదా కా ఇప్పుడు నువ్వ్ మి అమ్మకి మా మరి ఫ్రెండ్స్ అన్నారు మాకే కోస మి అమ్మ వద్దుమే అంటె అనదు గదా అనదు గదా మి అమ్మ అది కొత్తగా నేను కొ చూసాన మి అమ్మన్ ఏమన్న మరి ఫ్రెండ్స్ కేకట్టేస్తర్ అమ్మ లాస్ట్ బడ్డే అన్ ఏ అమ్మైనా ఒప్పుకుంటాది అలో మా అమ్మ ఒప్పుకోలేదు ఏం చేయాలి
ఐ విల్ థింక్ అబౌట్ ఇట్
థింక్ ఎం మ్మ మ్మ మ్మ మ్మ మ్మ ఎంత మాటలు మాటడ్తావంటే నిన్ను మించిన ఆడది ఇంకోటి ఉండదు రోషిణి
వంశీ ఏంటి వంశీ అట్ల అంటావ్ అక్కని పట్టుకొని ఆడది గిడది
ఆ యెవడు అక్కకి యెవడి అక్కవ్ నువ్వు అ ఎవడికి అక్క నా మాటకు వాల్యూ ఇత్తున్నావా
ఒక్కదానిక్ ఇవ్వక్పోయినంత మాత్రన నీకివ్వనంద నువ్ నా దృష్టిల్ నువంటే అది అక్కడ ఉంటవ్ తెల్సా ఆకాశంలో ఉన్
ఆహా నా లైఫ్ అని చెప్ ఇంత ఎవ గిఫ్ట్ కుడా నీకిచ్చ ఎంత స్పెషలొ నువ్
నాగూడ నువ్వెంత స్పెషల్ నేన్ ఎవ్వర్ దగ్గర తీస్కొని నీ దగ్గర తీసుకున్ టె నువ్ గుడ నాక్ ఎంత స్పెషలో అర్థం చేస్కో నీక్ ఈ అక్కి ఎప్పుడు గిఫ్ట్ ఇయ్యల
నేన్ ఎవ్వర్కియ్యలే అని చెప్తున్న అడ్గ్ అజయ్ అన్నని పక్కనున్నడ్ అడ్గు పక్కనున్నడ్ అడ్గు ఇంకంటే హు నీక్ దెలీదా మొన్న బడ్డేకి ఇర్వై
నిక్ నిక్ తెలీదా బడ్డేకి ఏం ఇచ్చానని
అబ్బా వంశీ గమ్మునుండ్ వంశీ సెవెన్ టీన్ కి ఎన్ని గిఫ్ట్లీచ్చింటావు నువ్వా టెడ్డి బేర్ కీచైన్లు పోలో రింగ్సు
అది గిఫ్ట్ల ఆ రోజుని నేను ఎవరు బడ్డే కి నేను అనేది ఎవర్ బర్త్డేఅవన్ని గిఫ్ట్లు కాదా అడుగుత ఫోన్ చేసి ఏం కావాలె పిన్ని కంట అమెక్ అది గిఫ్ట్ అనరు వాట్ని నీకు మా అత్త విలువ తెలియకుండా నేను ఆడికి వొయ్యి అది కొని తీస్కొచ్చి ప్యాక్ చేపిచాను ప్యాక్ చెప్పిచాన చూపించావా లేద పాక్ చెపిల్లే కదా ఆ ప్యాక్ చెపి చ్చి అద్ ఇంటిక్ ఎత్తుకొచ్చి ఇచ్చిన అంతర్ లేవ్
వంశీ హది గాద్ మనం మనం ఒక ఊర్లో ఉన్ తం మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేస్కోవచ్చు వంశీ
కాని మళ్ళ అప్పుడ్ ఏం సెలబ్రేట్ చేయర్ గద రోష్ని
ఉంటాయ్ లే వంశీ నా పెళ్లిక్ పెళ్లి పెద్ద ఎవరంటే నువ్వే నా పెళ్లి చూపుల్ ముందు చూపు చూసేది నువ్వే ఇన్నవ్ ఇన్ని రూల్స్ పెట్టుకొని ఇలాంటి చిల్లర్ బర్డే ఏంది వంశీ
ఈ కథలు మా పెద్దని నువ్వేం అబద్ధం చెప్పావా ఈ మాతోటే మాట్లాడింది నిక్ నీ నిక్ చెప్పుకుండా నేన్ ఎవర్ని పెళ్లి చేస్కోను కత్తలు ఎవరైనా మాడ్తర రోజులు మార్తాంటయ్ ఎవో రేపు నాకు వచ్చే ఒక నేను ఇలాంటి నేను నీలంటోడు కాదు లాసక్మి ఇప్పు నాకు ఆడద వచ్చింది ఇకో నను ఆరదని ముజ పడిపోతా అప్పుడు రోషనీ కాపడదు ఎవరు కాపడ నేను అందు కప్పుడా కొడుకుందేను
ని ఎన్ని సార్లు చెప్
చెప్తున్నా కదా నువ్వు అనొచ్చు ఏంది వంశి నేను మన్న ఉరుక బాగా పోయిచ్చిన బ రుశిలే అఖిలాలే మా అమ్మలేే మా నాన న్ ఆ మూ కొడిపోత అలా నా కొడుకు నేను నూవ్వోచ్చి ఇక్కడినే ఉంటానులే అంటే ఉండను మొన్నా అసలు ఇ నాకు ఎంత ఇష్టం తెలుసు ఆశ అంటే ఆలాంటిది బర్తడే రోజు నాక్ ఆశ కనపడింది నాకా తెలుసు కదా బండి కడిగారా అసల్ నేను నిక్ చెప్పి నాకు ఆశ అంట అంత ఇష్టం చూసిష్ట అలాంటోన్ని పొద్దున లేచిన పనేండు గంటలకు చుసిన బర్తడే అవును కద మర్చిపోయినా చేసింది
ఆశా
నాకా
ని స్టోరీ అందరి స్టోరీలు డిలీట్ చేసింది పొద్దున్నకి
అవున అంద్ మ దృష్ణ అయితే
నాది ఏం రాలేద్ లే ఇప్పు మార్నింగ్ కే అన్ని డిలేలీటైపోయినాయ్
అవునా
అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఉంటే బాగోదు కదా అనేమొ
మ్మ్ సరేలేగాని మరి ఆ రోజ్ స్టోరీలో ని ఇదిగబ్బు గబ్బు
పెట్టుగా వంశీ మీ తమ్ముడివి నువ్వు గాకపోతే ఎవరు పెడ్తరు
మా గాకు నువ్వు ఆ రెస్పెక్ట్ ఏంటి సామీ నాకు రెస్పట్ ఇయ్యడం ఇస్టముండదు అవునా నాకన్నా చిన్నదే నిను కాదన్నానా
అంతే తెలుసా వంశీ నా బర్త్డే స్పెష్ స్పెషల్ గా పెట్టేదిదా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వే వంశీ అంటే క్ ఫస్ట్ టైం ఫస్ట్ టైమ్ ట్వెల్ కి పెట్టా అంటే అందరు మంచి మంచి ఫోటోలు అంటే అట్లాగా క అంటే తెలూసుకదా నీకు కావాలని నేను తీసుకున్న ఫోటోలు పెడ్ తారు నువ్వు మాత్రం అట్ల కాదు కదా నేను ఏయ్యొ పిచ్చి పిచ్చిగ నవ్వుతూ ఉండేవి తిరుగుత ఉండేవి అన్ని తీసి పెడుతావ్ నీ బడ్డే స్టోరీ నువ్వు పెట్టే స్టోరియే నాకు స్పెషల్ వంశీ అందరి
అబ్బా బ్బ బ్బ ఈ మాటలు మాట్లాడి ఆశను పడేసావ్ నువ్
గాయిస్ నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నా సీరియస్ గా సిన్సియర్ గా చెప్తున్నా నాకు తెలిసి సెకండ్ ఇయర్ లో లేదులే థర్డ్ ఇయర్ నుంచి అనుకుంటా థర్డ్ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్ లో నువ్వు నాకు పెటింది స్టోరీ నాక్ ఎట్లా అంటే ఏది పెట్టావు అది నాకు ఇన్స్టాలో పెట్టావు గాని అది నాకు సెండ్ చేయలేదు. ఫార్తులో నువ్వు నాకు పెట్టిన స్టోరీస్ ఎం చేసావు
అహ
అరే ఒక్క అక్కడా నువ్వు అప్పుడైతే టువెల్ కి వెట్టావు అక్కడ ఎఫెర్ట్స్ అందిస్తా ఒక వీడియోని మళ్ళి ఆ సాంగ్ సెలక్ష కేనా దాంట్లో నాకు ఎఫర్ట్స్ కనిపిస్తాయ్ వంశీ అందరు ఏదో నీదేద్ నాదే కన్న ఫోటోలు తీసుకోవడం అది దాంట్లో ఏముంది నువయితె ఎప్పుడెప్పటియో పెట్టడం. ఇక్కడ క్లియర్ ఎఫర్ట్స్ అనే హండ్రెడ్ పర్స్
మ్ ఏంది కథలు పాడ్తున్నారు యారో టుటల్ గా చెప్పలేదు మీరు
వంశీ నువ్వు అర్థం చేసుకుంటవు అని నమ్మకం నాకు ఉంది.
ఏమర్ధం చేసుకోవాల్ర చెప్పు ఇం పొమ్మన్న పోదా సెకండ్ సాటర్డే పోదామంటే మన హాస్పిటల్ పోవాలడ్నవ్ సరేలే అది ఇబ్బంది పాడుతుంది కదా ఏం ఇబ్బందో తర్వాత చూసుకుందం ఆ రోజు ఉండి అందరూ హ్యాపీగా ఫిస్ కేక్ కట్ చేస్తానన్నాడు సర్నె కట్ చేపించుకొని నువ్వు నాకు స్పెషల్ మాకు స్పెషలె
బ్బా నె వంశీ కాదులే వంశీ ఎందుకి? ఆశేక్ స్పెషతలే లే నీకని చెప్పొద్దులే నీక ఎంత మంది స్పెషల్ ఉన్నారో దంట్లో నేను లెక్క గూడ కనపడను.
మ నువ్వు ఖచ్చితంగా ఫీలైపోతావు. కచ్చితంగా ఫీలైపోతావు మొ నువ్వెవరు నీకు చేప్పినారు. ఆరోజు పోకు బాయ్స్ నికే పది నెల్లు
అదె ఎమో నీ సైడ్ ఏమో నాకు తెలియదు గాని, నా సైడ్ నుంచి మాత్రం నాకు స్పెషలె లె రా
నొ స్పెషల్ లేకుండా ఎవరుంటున్నారొ నీకు నీకు ఎన్ని సార్లు చెప్పున్న జెప్పిన నాకు తెలస్తందా. నేను మా అబ్బాయినే
కాల్లోంచి ఒక క్యూట్ కనెక్షన్ అది ఉంటె అ వాళ్ళ ప్రెజెన్స్ లో, ఆబ్సెంన్స్ లోన అది అలాగే ఉన్
ఆబ్సెంటు, ప్రజెంటు వస్తననే ఉంట పోతనే ఉంట కథకల్ వద్దు.
సరే కాల్ కట్ జేయ్ మళ్ళీ జేయ్
అంటే పది నిమిషాలు ఐపోయిందా అప్పుడే?
హ్మ్ పదకొండు నిమిషాలు అవుతాంది.
న్ని